ఆ చెప్పే
ఏ చేత్తాన్నావ్
ఏన్లేదురా ఇయ నార్మల్గానే కూసున్నా పండునిప్పుడే పండుకుపెట్టిన బోళ్లు ఫుల్లున్నాయి తోమాలె
ఓ
వాడు మళ్ళెక్కడ బొమ్మలు అక్కడనే పడేసిండు అన్ని
మ్
అన్నీ తీసి సదిరి
మబ్బు బట్టింది
ఆ ఇగ నేను గూడా కొద్దిసేపటికి మోటార్ ఏత్తా పైన నీళ్ళు ఉన్నాయో లేవో ఏమంటారు కూలర్ లో పట్టినా దాంట్లో దీంట్లో పట్టించినగ ఉన్నాయొ లేవో ఆ నల్లెయ్యమంటే మళ్ళీ ఎంతొరుకుంటాడో ఏమో
మరి ఘోరంగా చేత్తాండు
అసలు టూ డేస్ కొకసారి ఎయ్యాలి నల్లీ ఎండాకాలం అసలుకే మళ్ళీ మనం చెప్తేమో అందరి కోపాలొత్తాయి బబ్లన్నకి ఫోన్ చేయమని చెప్తా వేణన్నకి
వేణన్నకి ఫోన్ చేసి చెప్పమను ఈ రెండు రోజులక్కొక్కసారెయ్యమంటే ఎయ్నే ఏయ్యాలే అన్న వారం రోజులు యేసిండు ఇ ఇప్పుడు ఇప్పుడేత్తలేడు కొంచెం ఎయ్యమ చెప్పన్నా కొద్ది ఇయాళేసి మళ్ళా రేపొద్దులే ఎల్లుండెయ్యమని చెప్ ఉప్పు కంతే మరి ఒప్పతుందా ఆ కొంచమనట్లే మనం గంట గంటన్నర రో రోజుకొక్క ఈ ఈ ఒక్కరోజొదిలిపెట్టి కరోజు గంటన్నర ఎత్తే సాలు అన్ చెప్పమని చెప్
అవును
మేము ఊకే చెప్తే వాళ్ళు ఏమంటరు తెలుసా మీరుే ఊకే చెప్తళ్ళు
దు మొన్న అన్న చెప్పిండ అంటారా అన్నకి అన్న చెప్పినాకనే మళ్ళీ అన్న ఫోన్ చేసి ఆయనకి చెప్తే ఆయన వేసిండంట అయితే మీరు నా కానీ వాళ్ళతో కంప్లైంట్ ఇప్పితల్లు ఎందుకు దంట
వావ్వో
నీళ్ళు లెవ్వు ఏం చేయాలి మరి వెయమంటే మీరు వేయ్యట్లేరు రేపు రేపు రేపు అంటారు ఆ ఏవంటారు అసలు మా సైడ్ ఎవ్వరికి నీళ్ళే లేవు అన్ని హౌజలు అన్ని ఖాళీ అయిపో పోయినాయ్ అని చెప్పిన్నంటా
కాదు కంప్లైంట్ ఎందుకు ఇస్తారనా అనింటే ఇయ్యకుండా ఉంటారు అటనా
అసలు నీళ్ళు ఉంటున్నాయా అరా నీళ్లు యూజ్ చేయాలంటే భయం అవుతుంది
ఎప్పుడు వేసి నళ్ల మొన్న వేసిడా
మొన్న వేసిండు ఆ మొన్న వేసిండు మొన్న మనం ఏమంటారు ఆ రోజు మనం అది పట్టుకున్నాముగా చెట్లకి గిట్లా నీళ్ళు పోషిరుగా మీరు
ఆ ఆ ఆ
నిన్న మొన్న అన్ని ఇంట్లో ఉన్నప్పుడు
అ మొన్ననే
ఉ మొన్న వేసిిండు మళ్ళీ నిన్ను వయ్యాలే మళ్ళీ ఈరోజు వయ్యాలి కదా మర మనం చెప్పే వరకు వేయ్యకపోతే ఎట్లుంటది
ఆ ఎం అనుకుంటండో ఏమో
అసలు గట్టిగా గట్టిగ చెప్పాలే అగు ఏది అయితే అది
మామా అందుకోసం ఇంకా కంప్లైంట్ ఇచ్చింది
అక్కడ వయాలి అన్నతోనే చెపయాలి గట్టిగా మం ఫోన్ చేసి
అసలు ఆయనను చేంజ్ చేయిచ్చినా అయి పోవు
డే బై డే పక్క వయ్యాలని చెప్పాలి
ఇంకొక అంకులు ఏస్తాడు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఆయనయితే రోజు పొయ్యి ఏసీ వాతండు అటు
కాదురా మనకు ఏమంటున్నాడు తెలుసా సా అడ ట్యాంక్ లా నీళ్లు ఉండట్లేవు ట్యాంకు లో నీళ్ళు రాట్లేవు త్రీ ఫేస్ కరెంట్ ఇత్తలేరు ట్యాంకు నిండట్లేదు అని ఏదో ఏదో చెప్తానంట మా మావయ్యకి
గదే మరి మీ మావ ఏమో ఒక్కటే ఇది చేస్తాడు
మా మామాయ్యా అంటే రెండు నాలుగైదు ఓడలు ఉండగా నాకు ఫోన్ చేయాలే అయిపోయినప్పుడు ఫోన్ చేత్తా అంటే నాలుగైదు ఉన్నప్పుడే మనం ఒకటే నల్లు నల్లని మొతుకుంటనే ఉంటాం కదా
హ్మ్ ఆయన ఒక రోజు ఎయ్యంటే ఒక రోజు ఎస్తాడు
ఉం ఏమనాలే ఎమ్మో నీ అమ్మ మా అత్తమ్మ సపుడేక బావి తవ్వించినా అయిపోయేది. ఇంత తిప్పలు ఉండకపోయేది ఏమో వచ్చే సంవత్సరం వరకి తోవ్విత్తదో ఏమో
తీపిచుకోవాలే
అవును రా మస్తు కష్టం అయితాంది
హ్మ్
హ్మ్ ఎట్లయినా వీడు పండుకున్నాడుగా నిమ్మలంగా స్లాప్ ఎక్కి ఏమంట్రూ నీళ్లు సుషయినా వత్త పండుకోనే ఉన్నాడుగా మెళ్ల మెళ్ల గా పొయ్యి చూసి వచ్చిన్ననుకో నీళ్ళ ఎంతున్నాయో క్లారిటీ ఉంటది ఆ ఏంటిది రా ఆ ఇంత సేపు ఆ ఇంత సేపు బండుకున్నాడు ఒక పది పదిహేను నిమిష నెల అయితంది కావచ్చు
ఉహు
వాడు వండుకున్నంతకేగా నాకు ఇంత ప్రశాంతంగా ఉంది అసలు పొద్దు దునుంచి మస్తు సతాయిస్తున్నాడు రా మీ దగ్గరకు వద్దాం అంటుండు నిన్ టీవి గీవన్ని బంజేత్తగా బంజేష్ ట్టినాంక మళ్ళ వద్దు అని మళ్ళీ ఇంట్లో కూసుంటాండు
సలు ఒర్రిచ్చి ఒర్రిచ్చి సంపుతాండు
పెద్దగా అయితండుగా ఏం అను అద్దాం కాట్లే
స్కూల్కి పంపిత్తిగ ఈఏడు స్కూల్కి పంప్ పిచుడేవాడు
ఏ స్కూల్లేత్తావ్
ఓ ఇళ్ల ఇందిరం ఇల్లాని మంచిగా దాని మీద మూడు రంగుల జండ తీషిర్రు
ఆ
ఎప్పి అదద్ అది ఉంటాయిగా బొంగులు దాని మీద మంచిగా మూడు రంగుల జెండా ఎసిరు కలర్ కలర్ ఏషిర్రు రెడ్ వైట్ గ్రీను పాట్టీ కలర్ ఇంటికి కాదు పై ఐనా రాడ్సుంటయి చూడ్ రా
ఆ
స్లాబ్ పైన
అదె అదె
దానికేసిర్రు
ఇంటికేసుకుంటె ఏమైతాంది ఇక్క ఇంటికేస్తే ఏముందని దానికేసిర్రు
హు ఇంటికేత్తే గలీజుగనిపిత్తదని దానికేసిర్రు
అ
మా ఇంటి ఎనకొల్లు లేరుగా
ఏడికి పోయిర్రు
ఏడికి పోయిర్రో మరి తాలమేషింది
ఏడికి పోయిర్రో
ఉహు అ నిన్న కూడ సాక్ లేద్ కదా
అవును నిన్న ఇంటికాడనే ఉంది
మరి రాలేదు కద చిన్నోడ్ని పట్టుకొనికి
ఊ వత్తది రాలె వాళ్ల అమ్ముంది నిన్న
ఆ ఆ చిన్నబ్బాయిని పట్కొని వత్తదిగా
ఆ
నిన్న రాలేద్
అదే నిన్న వాళ్ళ అమ్ముంది
ఆహ నిన్న వాళ్ళ అమ్మ పొందికదే
పోలె బర్లున్నాయి జుడు
బర్లా ఒక్క నిమిషం చూత్త పిండగపోతార
హ పెండ్ అయిపోయింది కదా బర్లిడ్నే
నిన్నుండే రా వస్తుండె బర్లు దీంట్ల ఇప్పుడు ఏడొత్తయి ఈ ఎండల
నిన్న బర్లొచ్చినయ
నిన్న వొచ్చినయి బర్లు
నిన్న వచ్చినయా బర్లు
వచ్చినయి మా పండు పెండా పెండా అని కూడ వోర్లిండ్రు ఎందుకు లేవు
ఓ నాకు చెప్పొద్దు వదిన అ నేను చూసినప్పుడల్ల నేను చూసినప్పుడల్ల లేవ్వు లేకపోతె ఇయాల రాలేదేమో అనుకున్నా
నువ్వు పైకి ఎక్కినప్పుడు కనపడలె నీకు బర్లు
లెవ్వు నేను చూసినప్పుడు
అయితే నేను పండు లేచిండు చూడు నేను మీ ఇంటికి తీసుకొచ్చిన చూడు
మ్మ్
అప్పుడు ఈ మరికట్లలుండే
అయితే నిన్న పుల్ల పోయినట్టుంది అందుకోసమే అళ్ అమ్మ సానుభజల్లింది సాయంత్రమే చెప్పదు ఆ ఎందుకు చెప్తాది చెప్పదు
ఎందుకు మర ఆమె కంత
ఆ
తీ రజు చూత్తలే చెప్తలే పోయ్యొద్దు పన్ను నిన్న అన్నడు పిండా పిండా అన్నడు ఇగ ఆత్ని జూసి బర్లేన్ జూషి
ఆహా
నువ్వు అనిపియకపోయేసరికి నేను ఫస్ట్ పెండకే పోయినావ అనుకున్నా
లేదు నిన్ను చూత్తలే దొరకలేదా ఏమంట కనపల్లేద అని ఇగ నేను పోలే
మళ్ళీ నువ్వు ఊడ్సే సౌండ్ వచ్చేసరికి ఇటున్నా కాని మళ్ళీ చూసిన గా
వొన్న మా ఫుల్లు పండ దొరుకు తెలుస ఆమె వచ్చు ఆ వచ్చుడు వల్ల ఆ ఒక్క బకెట్ మా ఒక బకెట్ దొరుకుత్
మరెందుకు తీసుకొని పోయి నా ఆమెని మీర్
మేము తీసుకొని పోలే ఆహా ఇడా ఈయన మేం పెంట కొనే సరికే పోయింది కదా పోయి అడా బకెట్ పెట్ ఇకం రెడీ ఉంది పోదామా అక్క అంటాది నేనేమ్ చేస్ మా అక్క నేమో మూలక్ కొంచమే నీను ఒక మూలక్ ఉన్నాయా
అవును మీరు రెండు బకెట్లు తీసుకొని పోతే అయిపోయేది
ఆ అసలు ఆమ్ నేన్ ఆడదాగ పోయే దాక కూడ అమె వత్తాండా అద్ నేన్ చూడలే
మ్మ్ రోజు రెండు బకెట్లు తీసుకోవాలి ఎందుకైనా మంచిది
ఆ
మేము కూడా ఇక వచ్చే నెల అయితే మాకు ఫుల్ పని ఉంది ఈ నెల నుంచి మా పండు బర్త్డే ఉందా మా యానివర్సరీ ఉందా ముహరం పండుగ ఉందా మ్మ్ ఎట్లయిద్దో ఏమో మాకు ఈ నెల మొత్తం పని పని పని పనే అయిద్ది మొహరం మ్మ్ పదిహేడు నుంచి స్టార్ట్ రా పదహారు రోజు చాంద్ కనిపిత్తది నిలవంక కనిపిత్తది
పదిహేన తారీఖు స్టార్ట్ మళ్ళీ ఎప్పుడు ఎండ్
పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఆరుకెండు ఇరవై ఆరు ఇరవై ఏడుకెండు
అన్ని గంతేనా ఏడ్రోలా
యా ఏడు రోజులు ఎక్కడా పది రోజులు
పదిహేడు రోలు పదిహేడో తారీకు నుంచి ఇరవై ఆరుత్ ఆ
ఇరవై ఏడు
అంతే
హ్మ్ పది రోజులు
త్తరా మీరు
తొమ్మిదో రోజు తొమ్మిది పది ఎస్తాం మేము పదో రోజుేమో మేకని కోస్తాం తొమ్మిదో రోజెమో మ శర్బత్ చెత్తరు చూడు
అవునవును
శషబ్బత్ చేసి ఆ మాత్తమ్మ గయ్యేమొ చే తాది
అవును
అవి చేతది
ఇన్ని రోజులకు మళ్ళీ ఇవాళ చెప్తా ఈసారి చెత్తంది పెద్దమ్మా
సర్లే మరి మరి మళ్లీ చేత ఆగు
ఆ సరే